ఆ గుడాఫ్ గుడీవినింగ్ మ్యామ్
గుడీవినింగ్ చెప్పండి
ఏం చేస్తుండవా
ఏం లేదు
హ
ఎందువేం చేస్తున్నా
ఏం లేదు మ్యామ్ ఖాళీ
కాకేనా
ఉ
తిన్నావా ఆఫ్టర్నూన్
తిన్న మ్యామ్ మీరు
ఆ తిన్న
ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నార మ్యామ్
ఆ ఖాళీగానే ఉంటున్నా
మ్మ్
నువ్వేం చేస్తున్నావు ఇప్పుడేం స్టడీ చేస్తున్నావ్
ఇప్పుడు ఎం ఎస్ సి క్లినికల్ న్యూట్రిషన్ ఫైనల్ సెమ్ము ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి
అవునా అంటే ఇది స్టడీ అంటే గురించి అంటే ఇట్ల కెమికల్ అన్నావ్ గదా
ఆ క్లినికల్ గదా అది హాస్పిటల్ లో మన సర్జరీ అయినా కొంతమంది డిసీజెస్ తో వస్తారు కా ఫీవరు
ఆ
ఇట్లా అవి ఆ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత ఏ డైట్ తీయాలి అట్లా హాస్పిటల్ ఆ డాక్టర్స్ రాషిపోతారనమాట ప్రిస్క్రిప్షన్ లో
మ్మ్
సాఫ్ట్ డైటా లేకపోతే నార్మల్ డైట్ ఇయ్యాలా పేషెంట్ డైట్ ఇయ్యాలని రాసిపోతే మేము ఫుడ్ వాళ్ళకే ఫుడ్ అనేది మేము రాసి మల్లిస్తం ఇస్తే ఆవా అవాళ్ళ అటెండర్ కయినా లేకపోతే వాళ్ళకి అక్కడ రాసి పెట్టాలి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో అయితే క్యాంటీన్స్ కే రా డైరెక్ట్ ఎల్తది
అవునా
ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ కయితే అటెండర్స్ కి వాళ్ళ పేషెంట్స్ తోట చ అటెండర్స్కి రాశివ్వాల్లి
ఉ అచ్చచ్చ
ఉ మీరేమైనా చూసుకున్నారా మ్యామ్ అక్కడ
ఆ లేదు నేను ఖాళీగానే ఉన్న ఇప్పుడు ఇంగ పిల్లలు చిన్నగున్నర్ కదా నేను కాలిగానే ఉన్న
ఖాళీ ఇప్పుడు ఇగ ఇంట్లోనే ఉంటుం
ఆ ఇంట్లోనే ఉంటున్నా
మీరు కంప్యూటర్ కోచింగ్ తీసుకున్నారా
ఆ కంప్యూటర్ కోచింగ్ తీసుకున్నా గాని ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఏం చెయ్యట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్ ఏం చెయ్యట్లేగ
నేను మొన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినా మీకు చెప్దాం అనుకున్నా
ఆ
ఉ అదేంటిదంటే వాళ్ళు ఇప్పుడు మనకి జి స్కూల్స్ లో పిల్లలు ఆబ్సెంట్ అయినా లేకపోత్ తే మనం ఏదైనా ఫీజు కట్టినా గానీ మెసేజెస్ పంపిస్తారు చూడండి
ఆ ఆ
అది వాళ్ళది అదొక వెబ్సైట్ వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటది
ఉ
అన్ని స్కూల్స్ కి ఆర్ కాలేజెస్ కి ఫోన్ చేసి చెప్పాలన్నమాట మాది ఇట్లా వెబ్సైట్ ఉంట ది అని ఇంటర్వ్యూ చేయాలి పార్ట్ టైమ్ ఉంటది ఫుల్ టైమ్ ఉంటది
అవునా
ఆ పార్ట్ టైమ్ కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ టైమ్ కి ఎంతో ఉన్నాయి సంథింగ్ ట్వెల్వ్ థౌజండ్ ఎంతో
అవ్నా
పిల్లల్స్
ఆ పెద్దోడు ఎళ్తున్నాడు ఇంక చిన్నోడిని క్య చిన్నోడికి వన్ ఇయర్ పడుతది త్రీ ఇయర్సే కదా ఇంకా ఇంకా ఏంటి ఏమన తర్ తర్వాత ఏమన్నా స్టడీ చేయాలనుకుంటున్నావాయే
లేదు మ్యామ్ మొన్న మేము పిహెచ్డికి అప్లై చేద్దాం అనేసరికి టైం అయిపోయింది
అవునా
నెక్స్ట్ జాబ్ ఆ జాబ్ ఇగ ఆగస్ట్ వరకు జులై లో ఎగ్జామ్స్ అయిపోతై ఆగస్ట్ వరకు చూసుకోవాలి
అంటే ఎక్కడ చూసుకుంటాం అంటే ఆ
వరంగల్లో ఏమైన్నా వేకెన్సీ ఆ వరంగల్లో ఏమన్నా వేక్ వెకెన్సీ కాలేజెస్ లో ఉంటే ఎళ్తా
ఉ
ఉ లేకపోతే హాస్పిటల్స్ దొ దొరికినా ఎళ్తా మక్సిమం ప్రిఫరెన్స్ వరంగళ్లే
అవును
నెక్స్ట్ హైదరాబాద్
అదే
హుమ్ హైదరాబాద్ లో ఉంటే వాడిచ్చే సాలరీ
అక్కడికే సరిపోతది
అక్కడికే సారిపోతాయి అదే వరంగల్ ఉంటే ఇగ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి
ఉమ్ అవునవును ఉమ్
అక్కడ మీకు శాలరీలు ఎక్కువ ఇస్తారా మ్యామ్ అక్కడ
ఆ ఆ ఎల్స్ ఇస్తారు కాకపోతే ఇగ నేనే కొంచెం బడ్ నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకుందామని ఇగ ఆగిన
హు హు
ఉమ్ చిన్నోడు ఉన్నాడు కదా కొంచెం కష్టం గదా చిన్నోడు నెక్స్ట్ ఇయర్ ఇగా ఆయన కూడా వెళ్తాడు కదా స్కూల్ కి ఆయన కూడా జాయిన్ చేసి పిల్లలతో పాటు వెళ్ళొచ్చు అనేసి ఆలోచిస్తున్నా ఉమ్ చూడాలి ఇగా
ఏమన్న గవర్నమెంట్ జాబ్స్ ఏదన్నా పడితే రాయకపోయిన్రు
చూస్తున్నా ఇగ చూ చేస్ ట్రై చేస్తున్నా ఇగా తగలాలి క దా మనకు అనుకున్నట్టు తగలవు కదా తొందరగా
మొన్న ఒక యాప్ లాంచ్ చేసిరు మ్యామ్
అవునా
ఆ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ వాళ్ళకి ఫ్రీ అన్నమాట అది ఆ రోజు యాప్ లాంచ్ రోజు పోయినం మేమైతే అక్కడ ఉన్నవాళ్లకే రిజిస్ట్రేషన్ ఒక సెవెన్ డేస్ రిజిస్ట్రేషన్ బెంచ్ తరు అని అని అన్నారు తిన్నార మ్యామ్ ఆఫటర్నూన్
తిన్నా
ఏం కర్రి చేసిర్రు
కర్రీ గోరుచిక్కుడుకాయ చేసినం
ఉ
ఉమ్ ఇప్పుడు కూడా అదే ఉంది
ఉమ్ హు మీరు అందరితో కలిసే ఉంటురుగా
అవునవును ఆ
ఇక్కడ ఆ నెక్స్ట్ ఏమన్నా డబల్ పీజీ చేద్దాం సాన్స్క్రిట్ అయినా ఏదన్నా చేద్దామని అని అనుకుంటాన
ఆ చెయ్యి మంచిగా స్టడీ చేస్తే మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు ఎక్కడైనా లైఫ్ ఉంటది స్టడీతోనే లై ఫ్ ఎంత ఎక్కువ చదు వుతే అంత లైఫ్ ఉంది ఈ రోజుల్లో అయితే మనకు ఇగా యూజ్ అయ్యేది స్టడీనే మీ లైఫ్ ఎలా ఉన్నా దాని నుంచే మనం ముందుకు పోవచ్చు
అవును అదే సాన్స్క్రిట్ అయితే కొంచం ఎవ్వరూ అంత లెక్చరర్స్ గూడ దొరకట్లే అంట
అవునా ఆయితే ఆయితే బెస్ట్ అదే ఇగా ఏంటంటే ఆ చేసుకుంటా కొంచెం ఈమే మే మే చూసుకోవచ్చు
ఉమ్ హు
ఉమ్మ్ జాబ్స్ చూసుకుంట చేస్
ఆ అదే అదే ఆ జాబ్ జేసుకుంటూ జేసుకుంటా అయిపోతాది అవును అదే నెక్స్ట్ ప్లానింగ్ జేస్తాన ఏమైతదో జూడాలి
ఉమ్మ్ హు ఇంకా ఇంకా ఏమన్నా కర్రీస్ ఏమన్నా వచ్చా నీకు
వంటొచ్చు
అవున ఏం జేస్తావ్ ఎక్కువ స్పెషల్ గా
స్పెషల్ అంటే చికెను ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇవి జేసుకోవడం వచ్చు మామ్
అవునా చెప్తారా ప్రాసెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్
ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఎగ్స్ నీ బీట్ జేసుకొని ఆయిల్లో ఏసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత త క్యారెట్ బీన్స్ అవేవన్నా ఏసుకొని ఫ్రై జేసుకొని రైస్ ఏసుకొని మే ఏమన్నా సాస్స్ ఏసుకోవడం ఏమన్
సాస్స్ ఏసి ఎగ్గేస్తారా
ఆహా ఆ ఆ ఎగ్స్ అందుల్నే ఉంటాయి కొంచెం రైస్ ఏసిన్ తర్వాత త్త సాస్స్ మసాలా పౌడర్ అది ఇది ఏయడం ఏమన్నా ట్రిప్స్కి వెళ్లారా మామ్ మీరు
నేనా నేన్ ట్రిప్స్ కంటే ఇప్పడి వరకు అయితే ఏం ఏళ్లలేదు ఉమ్
ఎళ్లకపోయిన్రు ఏదన్నా ట్రిప్
ఇప్పడి వరకేయితే ఎక్కడికి ఏళ్లలే చూడాలిగా
ఉమ్మ్
ఉమ్మ్ ఈ పిల్లలు చిన్నగా ఉన్నారు గదా ఇక ఎక్కడికి వెళ్లాలే అంటే ఇప్పుడు హాలిడేస్ ల సమ్మర్ల అక్క దెగ్ దెగ్గరికేళ్ళాం ఆ భద్రాచలంకేళ్ళొచ్చు అక్కడక్కడికి ఏళ్ళచ్చ
ఉమ్ హు మేము గూడ ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేద్దాం చీరాల బీచ్ కైన ఏటైనా ఏళ్ ద్దాం అని జూస్తున్నాం
అవునా అలా వెళ్తే కొంచెం మంచిగా సే మంచి గుంటది గట్ ట్రిప్స్ కొంచెం మైండ్‌ని ఫ్రీ ఫ్రెష్ చేసుకోవడం ఇగ
అవును
ఉమ్మ్
లాస్ట్ సమ్మర్ లో ఆ పద్ త్రీ ప్లేసెస్‌కి కేళ్లినాం ఒకటేసారి
అవునా ఏ ఏ ప్లేసెసు
ఆ అరుణాచలము కొంచ్ ఆ నెక్స్ట్ పాండిచ్చేరి అక్కడ బీచ్ అవటం అక్కడ త్రీ డేస్ తిన్నాం అరుణాచలంల వన్ డే టూ డేస్ ఉన్నాం నెక్స్ట్ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఆ
ఉ ఎలా ఉంది అక్కడ ఎలా అనిపించిది నీకు
అక్కడ తమిళనాడు గా మ్యామ్ అది అక్కడ ఫుడ్ అ అఫోర్డబుల్ ఉంది అంత ప్రైజ్ అట్లా ఏం లేదు ఫుడ్ అఫోర్డబుల్ ఉంది మంచిగా పీస్ఫుల్గా ఉండది పాండిచ్చేరిలో అయితే అంతా ట్రాఫిక్ లేకుండ మంచి ఉంది పాండి చె అది యూనియన్ టెరిటరీ కాబట్టి లిమిటెడ్ ఉంటది అనమాట ఏదైనా గాని
హు
పొల్యూషన్ అయిది ఏదైనా కానీ
అవునా
ఇగ కోయంబత్తూర్ లో అయితే ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే అక్కడ నో ప్లాస్టిక్ అనమాట
ఊ
మొత్తం ఏదైన వాడాలంటే గ్లాసెస్ గ్లాస్ బాటిల్స్ అవే వాడాలి అక్కడ ఒక పేపర్ అవి కవర్స్ ఏం వాడద్దు అనమాట
హు
హు అక్కడ నేచర్ బాగుంటది ఇంకా ఆ
అంటే మీరు కొత్త కొత్త ప్లేసెస్ అంటే ఫ్యామిలీతోనే వెళ్తారా ఫ్రెండ్స్ తోన
ఫ్రెండ్స్ తో మ్యామ్
ఫ్రెండ్స్ తోన
ఓకే
ఆ ఫ్రెండ్స్ తోనే వెళ్ళి అదే లాస్ట్
తీ ప్లేసెస్ చు త్రీ ప్లేసెస్ లో ఏ ప్లేస్ బాగ నచ్చింది
నాకు ఈ పాండిచ్చేరి నచ్చింది మ్యమ్
పాండిచరి నచ్చింద
ఉ
పాండిచ్చేరిలో వారి ఇక్కడ ఆహా పీస్ ఫుల్ల్గ ఉంది ఇంకా
ఇంకా అంతే మ్యామ్
ఉ
అక్కడ కొంచెం పీస్ఫుల్ ఉంది కాబట్టి అది నచ్చింది మళ్ళీ ప్లస్ అఫడబుల్ కూడ ఉంది కదా కొంచెం ఫుడ్
ఓకే ఒకే అవును అవును అరుణచలంలో ఏమేం ప్లేసెస్ చుసిరు మరి
అరుణచలంలో ఒక టెంపులే మ్యామ్ ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆ ప్రదక్షణ ఎయాలి అంటే తిరగాలన్మాట
అవునా
ఫోటీన్ కిలో
మరి అలసిపోలేద
ఆహా లేదు మ్యామ్ ఈవినింగ్ సిక్స్ సిక్స్కి అట్ల స్టార్ట్ చేసినాము
ఆహా
ట్వెల్వ్ వన్ అయింది మ్యామ్ మొత్తం అయిపోయే వరకు నెక్స్ట్ డే మళ్ళీ దర్శనం కి దర్శనం కి మార్ని ఎర్లీ మార్నింగ్ సిక్ సిక్స్ కెళ్తే ఆఫ్టర్నూన్ టువెల్ అయింది.
ఓకే ఆఫ్టర్నున్ ట్వెల్వ్ అయిందా ఇయా
ఆ అక్కడ నుండి కొంచెం ఫ్రెష్ప్ అయ్యి నెక్స్ట్ పాండిచ్చేరి ఎళ్ళినం.
ఓకే మరిప్పుడు నెక్స్ట్ మరి నెక్స్ట్ ట్రిప్ ప్లానింగ్?
చీరాల బీచ్కే ఎళ్దాం అనుకుంటున్నం మేమ్
ఆ అంటే ఏ ఎప్పుడు ఎళ్తారు అంటే జూన్ జులాయా, ఆగస్టు లోనా?
ఇప్పుడు ఆ అంత డెప్త్ గా అయితే అప్పుడు రెయినీ సీజన్ ఉంటది కాబట్ టే అప్పుడు వర్షాకాలం కాబట్టి వెళ్ళలేము కాబట్టి ఇప్పుడే నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ గ్రాడ్యుయేషన్ డే ఉంది మాకు.
ఓకే ఓకే.
యినంక అందరం కలిసి ఎళ్దామని.
ఆహ
మీకు కంప్యూటర్ కోచింగ్ ఎన్ని మంత్స్ మ్యామ్?
త్రీ మంత్స్
ఆ ఏమన్నా ఎగ్జామ్ ఉంటదా?
ఆ ఎగ్జామ్ ఉంటది, ఎగ్జామ్ రాసా. అంటే వాళ్ళు యాక్చువల్ గా ఫోర్ మంత్స్ ఏమో నేర్పిస్తరంట నాకు ఇగ అర్జె కావాలి తొందరగా అనంటే ఇగ త్రీ మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్ లో కంప్లీట్ చేసిర్రట ఇటు గానీ త్రీ మంత్స్ అయింది ఇగ
ఆ
ఆ త్రీ మంత్స్ ఇగ ఎగ్జామ్ రాసా, ఎగ్జామ్ పెట్టిర్రు.
ఆ ఎగ్జామ్ టఫ్ ఉంటదా మ్యామ్?
అంటే ఆ టఫ్ అంటే మనకు ఎట్లయినా రావచ్చు, వాళ్ళు ఎట్లయిన రాయచ్చు అంటున్నారు, మళ్ళీ ఏంటంటే థియరీ ఉంటది, ప్రాక్టికల్ ఉంటది. ఇగ నేను రాసినప్పుడు ఒక థియరీ థియరీ పార్టే పెట్టిరు, ప్రాక్టికల్ పెట్టలే. వైవా బెడతరు, ఇంగ ప్రాక్టికల్ పెట్టలే.
అంటే ఎగ్జామ్స్ అంటే మన దగ్గర కాదుగా, వేరే దగ్గర పడుతదా లేకపోతే మన
అందుల్నే ఆ క్వశ్చన్ పేపర్ వస్తది ఇగ వాళ్లే వైవ అడుగుతరు.